హలో ఎల్లిపోయిందిలే పెద్ద.
ఏంది ఎల్లిపోయింది.
ఎందేల్స్ ఎక్కడి వరకు వచ్చినావు.
డీల్ కరెక్ట్ గా ఏంజీ రోడ్ పక్కన పోతున్న. హెల్దీ మామిడిపళ్ళు మోహనబాబు ఇంకా.
నైటే ఛార్జింగ్ పెట్టుకున్నా మళ్ళీ పద్దుణ్ణె లేస్తానో లెయ్యనో. అనే పాయింట్లు నైట్ ఏ ఛార్జింగ్ పెట్టిన బడ్స్ మళ్ళీ. ఫోన్కి పెట్టడానికి ఫోన్ ఫుల్లెక్కిసింది తెల్సా నేన్ లేచేసరికి త్రీ ఫోరు. మూలుగు మాములుగా మాములుగా నాలుగొందల నలభై ఏడులే.
నది అన్ని తెల్సా నో ఆ నామాట ఇనేసీ కొత్తది తెచ్చినవ్ అనుకో. లేచిన కరెక్ట్గా ఎంత నైటీన్
అవును.
కప్పుడు పూట్నాలే. ఆ మస్తు అనుమాన
ఇప్పుడు ఎంతుంది.
ఇప్పుడే.
సెవెనా సెవెనా ఏడు.
ఫిఫ్టీ సెవెన్.
యాభై ఏడు ఆ
ఆ
ఆదాంట్లో ఎంతుంది చెప్పు. అందస్గా చెప్పొచ్చు.
ఆ
అందస్గా చెప్పు ఎంతుంటుందో నేను పొద్దున హండ్రెడ్ పెట్టినా. ఆ ఇప్పుడుకి ఎంత ఉండది చెప్పు మార్నింగ్ నుంచి బాగున్నలే ఇప్పుడెంత ఉందది.
ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటది హలో
చెప్ప
అదే పిఫ్టీ టూ సిక్స్టీ మధ్యల ఉంటది ఏరియా
అంత లే సెవెంటీ సిక్స్ అట్లుంది డెబ్బై ఆరు ఉందిలే
శేష
అవును మీ చెల్లి ఇంటికి పెయ్యింది కదా అప్పుడే ఆ
అసుల్లో ట్వంటీ డేస్ పైన అయితాంది
అయిపోయింద వళ్ళక అది ఏదో ఉందంట్లే
ఎవదు
అవును నెల రోజులు హాలిడేస్ ఇంగా అయిపోలేదా వాళ్ళకి
నదిదీన్న
ఆ
ఆ
ఆరు మీ ఓన్ సిస్టర్
అదే వన్ మంత్ ఆపిల్ల పోయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపేయింది నందని కి తెల్సా
ఏం అండి
ఆ పిల్లకు రోజూ ఏదో మీటింగ్ ఉంటాదంట క్లాస్సు ఆన్లైన్ ఆన్లైన్ రోజు మీటింగ్ ఉంటుదంట రైనింగ్ క్లాక్ లో రోజు మార్నింగ్ సెవెన్ లేపుతారంటా తెలుసా లేసి క్లాస్లో జాయిన అవ్వాలా
హెల్త్ బాలేదా
మార్నింగ్ సెవన్ ఓ క్లాస్ క్లాస్ జాయిన్ అవ్వాలంటా ట్రైనింగ్ క్లాస్కి
అవును లేేవే హ్మ్
మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు రోజు
ఫోర్త్ ఇయర్ కదా ఇప్పుడు ఆ పాపా
ఆ వ
మనకి కూడా అట్లనే ఉంటదేమో పధే పదే బ
మనకు అంతె ఇంకా మనకేముంది ఇంగా వన్ ఇయర్ అయిపోతే
అవునా అవును గ్రూప్ లో ఎందో పెట్టినర్ కదా ఏంది అతాతకయా ఆ ఏదానికి సంబంధించది
అదే మరి సారు ఎడగ ఏదో రిజిస్ట్రేషన్ ఫీజ్ వంద రూపాయలు ఉంటా
జరిగిదుర ఆర జరిగిద
దమ్
పదే పదే పదే పదే
ఎవరు వాసరు ఎవరు సంతోష ఎవరారు
ఆ ఎందుకు ఏదో సెలెక్ట్ అయితే
తెలిదు
అంటే జాబ్ పర్పసా లేకుంటే ఎందుకోసం అది
అసలు నేను ఓపెన్ అయితేనే కదా
ఆ
చిన్నప్పుడు నువ్ ఓపెన్ ఏం చేయలేదు వ స్నాప్ వారుసిరు మన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు రెలస్ ఒక వాడు ఇంకా ఎల్లుండి పోతాడేమో నైట్
అందరు వెళ్ళిపోయినారా మీ రూమ్ లో వాళ్ళంతా
మా రూం లోనా అదేనా నాడు
అవును మనకు ఒక్కటే కదా నిన్న అయిపోయినాయి. ఇంకా మిగతా బ్రాంచెస్ అందరికి కింన్నా ఎదా
పా ప ఏ దస్చ ఎ కదా
ఆ ఎంతకు దిగుతున్నాయి ఏమో నేనయితే అంతే స్వామి నా ఎద్దద చ లేకుండా మనింత దూరం మనిపిస్తాది ఒకటో తారీఖు తెలుసా
అంతే అంతే డిస్కౌంటె ఈ రోజు కాలేజ బయట
ఫ్లైటా ఖచ్చితంగా చూడు ఏయ్యాల ఫ్లైట్ అంతే ఐదు ఐదు వేలంటది నాకు తెలిసి టికెట్
పండిచే ఇవ్వు కాలేజీ కి రోజు ఆడ్నుంచి తెచ్చుకో రోజీక్కడ్నుంచి తెచ్చుకో కాలేజీ కి
అదే అప్ అండ్ డౌన్ చేస్తాను రావడం మళ్ళీపోవడం ఎందుకు ఇంగా మానయన అంబానీ కదా రోజు
ఆ
ఇకరానికి
రా మరి పడతాది లే చానా ఏంది లే
ఏ ఇట్ల ఇంటికి పోయేట ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఒక్కటే అనేది నేను ఎక్కువ విసుక్కుపోకోకుండా జర్నీ
ఆ అంటే పాస్ట్ గెళ్ళిపోవాలి ఇంటికి పోయినక ఎమో పార్టీకి వెళ్ళిపోవాల అంటాం
గంట లోపు ఇంట్లో ఉండాల మల్ల గంట లోపల కాలేజీ లో ఉండాల అట్లా అర్థమైందా మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా మెసేజ్ చేసినారు ఎవరన్నా వస్తారా రేపు అన్నట్టు ఆ ఎగ్జామ్ రాసి పెట్టేకి అదే అదే ఎవరు రెస్పాండ్ కాలేదు ఎవరన్నా రాస్తున్నారా రాసారేమో ఏమో తేల్దు ఎవరో అది ఎందుకు అసలు ఏదో మళ్ళీ రౌండ్ వన్ అంటే రౌండ్ వన్ అంటే కాలేజ్ లెవెల్ మళ్ళీ టూ త్రీ అంటే అది బయటకు పోతుంది ఇగ యాడ సెలెక్ట్ పెద్దమ్మ కు
మేము ట్రాన్స్ఫరా వల్లే ఇవ్వాళ అమ్మాయిలు రాస్తారేమో
ఏమన్నా ఉంటే థర్డ్ ఇయర్ వల్ల సీనియర్స్ ఏమన్నా పోతారేమో దానిట్లోకి నాకు తెలిసి
యాడుండాలి సార్ ఇచ్చిందే ఫిఫ్టీన్ డేస్ మళ్ళ నాలుగు నెలలు ఈన్నే ఉండాలంటే
అవును ట్రైన్ పోవచ్చు కదా నువ్వు బస్
క్రాయ్ అయింది
ఆ ముందు కదా ఎయిట్ కి ట్రైన్ నార్మల్ గా రోజు సెవెన్ థర్టీ ఏం కాదు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళ కదిలేదలికే నైన్ అవుతుంది ఎయిట్ ఎనిమిదిన్నర ఖచ్చితంగా ఐథాది తెలుసా
ఆ
పదిలే నలకి ఎనిమిదిన్నర అయితుంది
అవుతదే గమ్మున పడకుందా మనుకున్నా ఇంత ఏమీ ఆయనంటాడు నంట క సడ